వినిపిస్తుందా ఫోను ఆ ఫోన్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందిండి మీకు వినిపిస్
ఆ బాగున్నారా
ఆ మేము చాలా బాగున్నాంమండి మీరు బాగున్నారా
ఆ ఆ బాగా ఉన్నాం
తిన్నారా అండి
ఇల్ లేదండి పోయి మీద అన్నం ఇప్పుడో ఊడుకుతుంది
అవునా ఏం కరేజ్ ఏం కూర చేస్తున్నారండి
పప్పు టమాట పప్పు
పప్పు చేసారా
ఆ పప్పు సాబారు
మరి ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది ఎందుకు ఇంత
మాకు రెండింటికి వస్తాడు ఇంకా మా అయినా
ఆ ఎంత గొప్ప మనసు అండి మీ ఆయన వచ్చే వరకి ఇంకా మీరు తినకుండా వచ్చి వెడడం
ఆ మేము ఇంకా పొద్దున్నే టిఫిన్ చేస్తామ తెలుస్
ఉం ఈ కాలంలో ఈ అసలు ఈ కాలంలో అట్లా వేచి చూడడం అంటే చాలా గొప్ప విషయం అండి
అవునా అండి మీదిన్ నువ్ తిన్నావా మీ
మీ దిన్నరాండి టిఫిను
ఆ నీను ఇందా నేన్ ఇందాకే ఆ భోజనం చేశానండి
ఆహా ఎంద్ర టిఫ్ పిన్ చేయరా
పొద్దునండి ఇప్పుడు ల దా మధ్యనం కదా
ఆ ఇంకా మేము ఇప్పుడే ఇంకాస్తాం తయారు చేస్తారు రెండింటికి తింటాం మా మా పిల్లలందరూ అప్పుడ వచ్చి తింటారు
అవునా ఇంకా మీ ఆయన వచ్చే వరకు ఇంకా మీరు అసలు ఏం ముట్టుకోరు కావ
అవునుంగ అప్పుడే ఆయన ముందు పోయి ఇంగ రెడి అయ్యి ది అందరం ఒక్కసారే తింటాం ఉం ఇంగ అందరం ఒక్కసారే కుసోని తింటం
మరి మీకు పిల్లలు ఎంత మంది అండి
ఇద్దరండి
ఇద్దరా పెళ్ల్లిల అయ్యా పెళ్లిళ్లు అయిపోయాయ అండి
ఇంగ అమ్మాయి చదువుకుంటుంది ఇంగా చూస్తున్నాంగా సంబంధాలు ఏటన్నా
అవునా అండి మరి మాదిక్కు చాలా సంబంధాలు ఉన్నాయండి
ఆహ్
అంటే ఇట్ల ఏ అంటే ఏం కులం అండి ఇట్ల మీది
ఇంకా మాకు మంచి జా జాబు ఉన్న వాళ్ళు ఉండాలి మంచిగా ఇల్లు మాకు ఉంది ఇంట్లో మ ఇద్దరం నన్ను చూసుకోవాలి ఇద్దరిన్న చూసుకోవాలి మళ్ళ అవే మాకు పెద్ద ఆమె మాకు ఆమె చి అబ్బాయి ఏం జెయడు
అవునా
చిన్న ఇంకా ఆయన చదువుకుంటున్నాడు ఇంకా ఆయనకు ఏం తెలుసు మీమే మొత్తం మాకు పెట్టేది రేపు
అదే అదే అంటే మీ అంటే మాదిక్కు కూడా చాలా మంది ఉన్నారండి జాబర్స్ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు చాలా మన సింగరేణి పని వాళ్ళు ఉన్నారు
ఉన్నవాళ్ళు చూడండి మంచి ఉన్నోళ్ళే చూడాలి అక్క మామ అందరు ఉండాలి
అంటే ఇప్పుడు కులం అంటే ఇప్పుడు మీరేం మీర ఏం కులం అండి ఇప్పుడు ఇట్లా కులం బట్టి కూడా ఉంటంది
చేయట్లా అండి
సేట్లావా ఆ సే ఇట్లు కూడా చాలా మంది ఉన్నారు అండి ఇక్కడ హ్మ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇలా గోధములు ఉన్నాయా అండి వాళ్ళకి
సంబంధం అయితే ఇస్తామండి
అదే అదే చాలా చాలా మంచి వారు వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు చేస్తారు
అవునండి
ఒకసారి మీరు ఒప్పు ఒకసారి మీరు మీ ఆయనతో మాట్లాడి ఒప్పుకుంటూ ఒకసారి వచ్చి ఒకసారి కలిసి మాట్లాడితే కొంచం
ఆ ఆ చెప్తాండి ఇంకా బయటి వేండు ఆయన వచ్చాక చెప్తాం మంచి అదే మంచి ఉండ సంబంధం కుటుంబం వాళ్ళ అన్ని కలిసి పోవరి
అదే మీరు ఇప్పింది నాకు అర్థమైంద అండి అందరు ఉ అందరు ఉండాలి ఆయన మంచి
ఊ ఊ అవును అబ్బ ఉమ్ మ్మా మా జో గాది మా అమ్మాయిన్ పట్టిచ్చుకో మేమ్ చూసుకోవాలి ఇగ మాకు అన్నిటికి ఆ
మీ ఆయనేం పని చేస్తారండి మరి.
ఇంగా జాబ్ ఇంగా లెక్కల్ అగ్గిగోల్డ ఆ పన్ చేస్తాడు. లెక్కలు రాస్తాడ్
అవునా అండి మరి మీ అమ్మాయికి మీరు కట్నం ఎంత్ ఇద్దాం అనుకుంటురు అన్ని.
మంచిగ ఉంటే అటు ఇటు వెనక ముందు ఇద్దాం అనుకుంటున్నాం ఏదైతే, మంచి సంబంధం అయితే సూష్ అయినా ఇస్తాం ఎంతో అంత గోల్డ్ అయినా పెట్టుకుంటం. పట్నం బాబ్ బంగారం ఆ ఈ ఆమ్ కే చేయిపిస్సం
ఈ కాలంలో అసలూ ఒక మంచి అమ్మాయి దొరకడం మమ్ మమ్ మమ్ మా మగవాళ్ళ అదృష్టం అండి ఎందుక్ అంటే పైసతోని ఇక్కడ సంబంధం
కొంతమంది ఇంగ ఉమ్ మంచి సంబ అదే మంచి సంబంధం ఉండాలీ జాబ్ జేసుకోవాలి. మా జోల్ ఇంగ మస్ మన్ని పట్టిచ్చుకోవాది దాన్ని మా బాబు చిన్న బాబే చదువుకుంటాడు.
ఉమ్
ఉమ్ ఇంకా ఉమ్ ఎక్కడ్ కెల్లారు ఈ మధ్యలో
ఈ మధ్యలో చాలా తిరిగి వచ్చానండీ దేవాలయాల్ హలో
ఎట్ ఎటు పోయినవ్ తిరుపతి పోయింరా అండి.
తిరుపతి కెళ్ళాను, అరుణాచలం ఎళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను
చలం ఎట్ట పోవాలి. ఏడ్ నిట్టి పోవాలి మేమ్ పోతాం. మేము ఎప్పుడు నుట్టో పోదాం అనుకుంటున్నా
అవునా అండి. మేమ్ మ మేము మా స్నేహితులు కలిసి అందరం ఒకా ఐదారుగురం స్నేహితులం కలిసి అందరం ఇట్లా ట్రిప్ ఏసామ్ అండి.
అంటే నడిసిర్రా
ఆ పద్నాలుగు గీ గిరి ప్ర్రదక్షణ నడిశామండి ఉమ్ అంటే నడవరాని వాళ్ళు ఆటో గూడా ఎళ్ళొచ్చ అండి.
ఉమ్ అవునా మీ ఫ్యామిలీ తోటా సింగల్ తోటి పోయిర్రా
తో నెళ్ళానం
అవునా మీవో
ఏ ఏ దేవాలయం కా న్నా గూడా దేవుని ఆజ్ఞుంటేనే మనం అక్కడికి అడుగు పెట్టగలం అండి దేవునాజ్ఞ లేంది మనమసలు
అవునా మీ వోళ్ లేదండి మియామ్
ఏమైందండి
మీ క తమందండి పిల్లలు
నాకు పెళ్లి కాలేదండి ఇంక హలో
ఆ చెప్
నాకు పెళ్ళి కాలేదండి ఇక నాకన్న ముందు మా అక్కుందండి మా అక్కకి మా అక్కయ్యకి ఇంక చెయలేదండి చెయ్యాలి మేం గూడ
మా మా కాడున్నాయి చెప్పనాండి
ఆ చెప్పండి మంచివారయితే జరి పోతదండి అట్లేం
ఏం చేస్తుది మీ అమ్మ మీ అక్క
ఆ జి ఎన్ ఎం అయిపోయిందండి మెడికల్ కోడింగ్ ఇట్ల ముందర్ ఒక హాస్పెటల్ల జేసింది మ్మ్
మిగతా
అట్లా
ఆ
నాగ్గూడా ఇక్కడ చాలా సంబంధాలొస్ తున్నాయన్ డి అసలు మేమే కొంచెం అట్లా మాకు ఏంటిదంటే మాకు కొన్ని భూముల విషయాలలో గొడవలు ఉన్నాయి ఈ ఆ గొడవలన్న ఆ గొడవలన్న అయిపోతే మాకు కొంచెం చే కు పైసాలు వస్తాయి పైసోలు వచ్చినాక ఏదన్నా ఒకటి మొదలు పెట్టుకోవాలండి చేతుల పచి అదే అండి
ఇంకా అది చూస్తుంది ఇగా అదే జాబ్ చూస్తున్నారు స సెట్ చేదామణి
మరి ఇప్పుడు మీ అమ్మాయి ఏమన జాబ్ చేస్త తుందా అండి
జాబ్ చూస్తుంది చూస్తుంటుందండి ఇంకొక రెం నేల అయిపోతే
మరి నాకు తెలిసి
ఉంటే చెప్పండి ఆ ఆ చెప్పండి మేము పంపిస్తా
ఒకవేళ నేను పెట్టి చాక మా మాట అంటే మ చేయకపోతే ఇట్లా నా మాట పో కదా అండి
అవును ఏహ అని పంలు వస్తాయి అన్ని ఇంట్లో పన్లు చేసుకుంటుది వంట చేసుకుంటుది జాబ్ ఆ ముగ్గులే
మ్మ్
ముగ్గులు వేసుకుంటారు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో అన్ని పనులు చేయాలి ఆడపిల్ల ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకుంటేనే రేపు మన ఇగ మంచి అమ్మాయి వచ్చిందాని అనుకుంటారు
మ్మ్ అదే అండి అమ్మాయే అసలు అమ్మాయిలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మిీలు అంటారు కదా అండి
కన్నా అమ్మాయి అబ్బాయి ఉంది మగపిల్లలు యాడ తిన్న తిరిగి వస్తరు
కానీ ఎంత తిరిగి వచ్చినా కూడా ఆఖరి అత్తే చివరి వరకు చూసు
ఆడపిల్లలే మంచి నీళ్ళు ఇచ్చేది వా
అట్ల ఎందుకు అనుకుంటరండి ఈ కాలాన ఇప్ ప్పుడు ఆడలే ఇప్పుడు ఆస్తి కోసం కొట్లాడు కుంటూరండి
ఆ ఇంకా మీరెంత్ తమంది అండి ఫ్యామిలీ
నేను, అక్కయ్య, మమ్మీ, డాడీ మేము నలుగురము అండి
వాళ్ళే పెద్ద మీవు మీ అక్కోలే పెద్ద
ఆ మా అక్కనే పెద్దా అండి నేనే చిన్నొ
మీ నాన్న గారు ఏం చేస్తరు
నాన్నగారు నాన్నకు పొలం ఉందండి
ఆ హా
హ్మూ
ఆ హా
మేము పొలం మేము పొలం చేసుకు
పొలాలు చేసుకుటారా నువ్వు నువ్వేం చేస్తవ్
నేను చదువుకుంటున్నా అండి
ఆ హా ఎన్ అదే ఆ ఎక్కడ రోజు పొయ్యి వస్తావా రోజు పొయ్యి వస్తావా ఆ హాస్టల్లో ఉంటరా?
నాది చదు నాది చదువు అయిపోయిందండి. ఇప్పుడు మొన్ననే ఇప్పుడు ఇప్పుడు కా ఇప్పుడు ఖాళీగానే ఉం
ఖాళీగా ఉన్నావా ఆ హా ఈడ ఒకళ్ళున్నారు చెప్పనన్న చేస్తావా మా ఊర్లో?
మ్మ్ చెప్పండి ఎక్కడై
అంటే దూరం వస్తరా మీరు మా
ఇగ జీతం కొంచెం జీతం కొంచెం మంచి ఉంటే అత్తం ఒక్కటి అండి ఇప్పుడూ మన పైసలు ఇంట్లో తినల్ల అంటే కొడుకు అనేది కొడుకు ఇల్లువదిలి పెట్టి పోవాలి కదా అండి
ఆ అదే మేము ఇంగా సూల్సుకుంటంది ఆ ఏ దూరం అయినా పోతానే అటే బోత అంటుంది ఇం ఏడా జాబ్ చూస్తే ఆడిపోతా అప్పుడు సెట్ చేసు అంటుంది ఇంగ అందుకని మేము ఇంగ అయితే ఆ చదువు అయిపోతది ఇంగా పెత సూస్కుంట
ఏం చదువుతుంది ఏం చదువ్ తున్దండి మీ అమ్మాయి
ఆ ఇంకావా ఇంగ గాదేదో కోచింగ్ చూసుకుంది ఈ మధ్య హమ్ మ్యాస్ ఇగా అన్ని చేసుకుంటది
హమ్మ్
హమ్ సరే అండి ఆ ఇంకా హమ్ సరే బాయ్
సరే అండి మా మా ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నారు నేను చేస్తా ధన్యవాదముల అండి